హలో ఆ వినిపిస్తాంది ఇపు ఆ బావున్నానప్ప బావున్నావా నువ్వు
ఆ బావున్నా అక్క
ఏం చేస్తున్నావ్ లేసినావా పండుకున్నావా ఇంకా
లేస్ వాకింగ్కి పోతున్నా అనుకో
ఉమ్ వాకింగ్ కూడా చేస్తావా ఏంది నువ్వు
ఉమ్ ఆరోగ్యమే మహాభాగ్యం
మేము చేస్తా అంటిమి గ్యాప్ వచ్చేసింది
ఉహు
చిన్నగ వర్షం పడతాంది
ఆ
మ్ వాకింగ్ పోయినా అంటావ్ వాకింగ్ పోయినాను అంటున్నావ్ వర్షం పడుతుంది ఎట్ట పోతావు
వర్షం మనల్ని ఆపుద్దాకా
హమ్ బట్లు వాషింగ్ మిషిన్కి వెేయాలకున్నాము వర్షం పడుతుంది ఏం చేసేది నీన్న ఏసిన్న బాగుండు
కాఫీ తాగితక్క
లేదు అలవాట్ లేదప్పా నాకి నిన్న తాగి ఉంటుమీ మా తమ్ముడు చేసిచుంటి
ఓ
చాన్ రోజులకి తగుండేది
ఆ
ఆ అలవాటులేదు అదేమి ఏవన్నీ ఇప్పుడు చేస్తే తాగుతాము చల్లి చల్లగా ఉంది కాబట్టి
మీ తమ్ముూడు కాఫీ ఎట్ల చేసిండు
మార్నింగ్ చేసిందా ఏ అంటే కాఫీ పౌడర్ ఎక్కువ ఏమో అనిపించిందేమో నేను తాయి లేదు కదా ఎప్పుడు నా గట్లు అనిపించిన అట్లు ఉంది నువ్వు చక్కర వేస బెల్లం వేస చేసేది
బెల్లం
ఓనేమి నాయి చేసిచ్చంద నిన్న చెక్కిర వేసినట్లే అనిపించింది టేస్ట్ అవి ఎక్కువ తీపు ఉంటే
హ
మ్మ్ అందుకే టేస్ట్ వేరే వచ్చింది బెల్లం వేసింటే కొంచెం వేరే వస్తాండి
నేను బెల్లం మేసి అట్ల సేసేది
ఆ ఈపకాయలు మేము పోతా ఉంటీం కదా కదిరి దగ్గర బస్ స్టాండ్ నుంచి పోతాం కదా ఎన్ని ఎన్ని పెట్టినా చాన లావు ఉన్నాయి అవి కూడా తన్నారు ఈత కాయలు
ఆహా
ఈడు చుతే చెట్లకే ఉన్నాయి
ఇక్కడ కానీ అమ్ముతా ఉంటారు పక్కన
అవున్ ఏమి ఏం నేను అమ్ చూసిండవు కానీ చెట్లు పీకొని వచ్చి మాకు పెట్టేది అట్లా చూసిట్క
ఆహ
ఆడ పెట్టినరు అ అమ్మాయికి కూడా పెట్టిందట ఈడ హైట్ ఉన్నాయి కదా చెట్లు ఎట్లా పీకేది అవి కిందికన్నా ఉంటే
హైట్ ఉండద అల్కి క హైట్ ఉండద అంత కష్టం అవంతా
ఆ అంటే చిన్నగా కింది కుండ చెట్ల కాని కాస్తాయా
అవు
ఊ ఏమో కిందికుంటా నేను చూసింటా ఈ కొసినకి పైకి ఉంటాయి చెట్లు పైన కాస్తాయ్ అందు తినను
ఊ
నాకు ఒకమ్మా కాల్ చేసిందా వట్టి చేట్లు ఎట్లుంటాయో కూడా తెలీదంట
ఒక చెట్లు ఆమ్ చక్క సన్న పొడంటయి
ఆ తెలీదంట చూసిండదంట ఎప్పుడు ఇట్లా పోతా ఉన్నదంటే బెంగళూరు సైడ్ నుంచి అప్పు చూసి స్తుందంట
ఊ
ఆ నేను అంతే ఇక్కడ వచ్చినాకే చూసిండేది ఒక చెట్లో ఎట్లుండేది అంటే తిరుపతి పోయినప్పుడు చూసింట ఒకసారి
ఆ
ఇది భోజనాలు పెడతారు కదా హాల్స్
ఆ
అక్కడ నుంచి బయటకు వస్తా ఉంటే కింద పడిపోయింది ఆ ఒక్కలు ఏంటి ఒక్కళ ఈడేసినారు అని చూస్తే పైకి చూస్త చెట్టు అదే ఆడ్ చూసిండే ఫస్ట్ నేను ఒక చెట్ట మళ్ళీ ఇక్కడ వచ్చినాక చూసిండేది
ఊ
చల్ల గాలు వస్తుంది వర్షాకాలం అయ్యల్ లేదు నాకు ఇగ చలికి ఏం చేసేది ఏం తింటే హీట్ ఉంటుంది బాడీ చెప్పు
ఇప్పుడు ఇట్లా సలికి మంచిగా పోల్ ని పోల్ ద చెస్ట్ పస్ తెచ్చి కవాస్త బాగుంటుంది
ఊ ఇంగ పెసు కాదు ఇ యావి ఏవి తింటే బాడి హీట్గా ఉంటది
వీటు నకిలిన్నికా బజ్జీలో అవన్నీ మంచి టేస్ట్ ఇట్టాక కెబులు
ఓ ఇప్పుడు బజ్జీ చేసుకుంటే బాగుంటందిలే చెలికి అసలు సూర్యుడ కనిపలేదు అన్ని మబ్బులు వచ్చేసినాయి
ఆ వగియవ నిమిషం మం హంగిల్ ఎంత సరుకులు తీసుకోల
ఊ అట్లే చెప్పు ఎంత పాలో ఎంత ఆడ మాట్ లేదు పో
ఆ
ఎలాంటే గ్యాప్ ఇస్తే మళ్ళీ ఇది తీసుకుని లేదు
ఇందుకే
పాలు కూరగాయలు ఏం లేదా
మారిగోల్డ్ అవి మారిగోల్డ్ అని చవి తీస్ ఆ కన్నాన్నా తాలిట ఆ ఆ సరే హలో
ఊ చెప్ప
ఆవు తీసుకుంట్రగా పాలు సొప్పుడి బిస్కెట్
ఊ
ఇప్పుడి పేసి పాల్లో కాసిసి వేసుకొని బిస్కెట్లు అద్దుకొని తింటే మా ఒక ఫీల్ వస్తుంది క
ఉమ్ మీ కోసమా బిస్కెట్స్
ఆ
ఏమి రాము ఉంది కదా ఇంట్లో దానికోసమేమో అనుకుంటిమి
రాము కి అంతలేదు తనకి నా నాకే
ఊ తిను తిను
నువ్వేం చేస్తున్నావు క
ఇంకేం చెయలే లేచినాము బానిద్దరం లేచినాము ఈ రోజు అయినా చలి కి లేయ బుద్ధి కాదు ఏడు ఏడున్నర ఆ టైంకి లేయలా అనిపిస్తుంది గాని ఆ టైమ్ కి లేకుడదు కదా లేట్
ఇది ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడు అంతా ఆఫర్లు ఉన్నాయిక్క
ఉమ్ చూడల్లా యాదన్ తక్కువ ఉంటే పెట్టల
ఈ సర్ఫక్సలు దాంట్లో చూడాలి ఎప్పుడు అంగ ఇడ్ల ఏన్ పది పది రూపాయల మొన్న రొండు తెస్తి ఐదు కేజీలు తెచ్చేస్తే అయిపోతుంది
ఊ దీంట్లో తక్కువ చిన్మయి డ్రాప్స్ ఉంటే
ఆ
అయితే చూసి పెట్టేదే మేలు
ఆ అదే మేలు
ఏ ఇంట్లోకి కావల్సి ఉండేవి యావన్నా అంటే వేస్ట్గా చెడిపోకోకుండా ఎక్కువ రోజులు ఉండే ఇవి తీసుకుంటే సరిపోతుంది
ఉమ్ పెట్టేసి
ఆర్డర్ పెట్టస ఉమ్ టేస్ట్ ఆఓ ఇక బ్రెషెస్ కూడాప్పు బ్రెష్లు లేవని మొన్న బయట తెచ్చుకోండి మళ్ళీ కావాలని అవన్నీ పెట్టేస్తే మనము అనుకుంటాము తక్కువ తక్కువ అని అన్ని ఆర్డర్ పెట్టేసరికి రెండు వేలు మూడు వేలు దా టీపెంటు దాంట్లో
ఆ
చూసకేం తక్కువ తక్కువ కనిపిస్తా ఐటెమ్ పెడతే
ఆ నేను ఇప్పుడు ఫేస్ వాష్ ఒకటి బుక్ చేయాలి నెక్స్ట్ టైమ్ కాలేజ్ పోతాం కదా
ఓ ఫేస్ వాష్ బ్రాండెడ్ ది చేస్కో ఏవంటే అవి చేస్తే అవి అలర్జీ ఇతర ఫేస్కి ఓతారా
ఓ జాకెట్స్ చూసుకొని మంచి రేటింగ్స్ ఏదనాఉంటే తీసుకోవాల
నాకు చూడ ఆ కంపెనీకి పోయి ఫేస్ మీంగ్ అంత పింపుల్స్ అవి ఎందుకు వచ్చిందో ఏమో అర్థమే కదాడా హీట్ క అయ్యా హీట్ ఇడ ఏమన పిండలే ఫ్యాన్స్ అది కూలర్ ఏసిది ఉంటుంది లోపల
హమ్
నేను చేసేది డిపార్ట్మెంట్ హీట్ ఉండేలేదు మళ్ళీ బయట హీట్ ఉంటుంది అవి ఎందుకు వచ్చినాయో ఏమో పీపుల్స్ అర్థమే కాదు ఎల్ప్ ఒకసారి వెళ్ళపోయింటాయి వెళ్ళిపోయినయిలే అనుకోవచ్చు అమ్మళ వచ్చింటాయ ఇగ
నా మఖంపై అంతగా ఈబోట్ ఒకట రండు అంతే వచ్చి నేను సెకండ్ ప్లేస్ అన్నప్పుడు
ఉ రామన్ బయటకి పిలుచకొని పోయిన్లేదా నువ్వు మొన్న మొన్న మేము ఊరికిపోయినప్పుడు
లేదు ఏంటి
ఆ పైన అంత గలీష్ చేసి పెట్టింది అని చెప్తా ఉంటే
అ అది ఇంట్లోనే అండి పెయింట్ పెట్టింలేదు
ఆవు మళ్ళీ ఎప్పుడు పోయిందో
అఓ
మేము పైకే పోలేదు వచ్చినప్పటి నుంచి
ఉమ్
ఈరోజు తల స్నానం చేద్దాము అనుకుంటే ఐదు రోజులు అయిపోయింది. ఎండ మాత్రం వస్తానులేదు
ఉమ్ సూర్యుడు ఒరినియక సూర్యునికి ఇబ్బంది జాలకా
ఉము రజ సూర్యన్ కు న చంద్రన్ కూడా ఉండలు కదా పాపుము
చంద్రన్ కి అమ్మాస్ నపుద్దార అజ కదక
సూర్యునికి పున్నం నాబద్దు వస్తుంది ఎట్లా టై లోనూ వస్తుంది రజ
అవును సూర్యుడు చిన్నాడు వద దానికే
ఆహా
హ
ఉ చెప్పు పదకొండు రోజులు దిననికి పోయింటే మీ డాడీ ఏమేమి పెట్టిండేది.
ఎమో ఏమేంఎం పెట్టిందుయింక ఏమం ఏం పెట్టిండే
పియాన్ తెలుషర్ట్ పంచ తువాలా అని చెప్తా ఉండే అదు చెప్ తోటనే ఏం పెట్టిందో చూళ్ళేదు
ఉ
అంటే మేము సూరి బాబాయి వచ్చేసి ట్వెల్త్ ఇచ్చిండు ఏంటలో
ఉము
ఆ మళ్ళ మీ రెండో బాబ్బాయి కూడా అవే అనుకుంటా టెంకాయనా అవి తెచ్చ చిన్నదే
అ?
మూడవ బాబాయ్ వచ్చేసి మాముూలు బట్టలు తెచ్చిండరు
ఉహ్
ఆయన నేనేం చూడలేదు కాని వాళ్ళ ఇంట్లోకి పోయి పెట్టిండద అంటే మేము బయట ఉంటుంది నేను అత్త బయట ఉంటుంది
హు ఎట్లా దినము
అట్లేయినప్పుడు మేమేం చూసాం చెప్పు బయట ఉంటుంది లోపల పో చూసాం అంటే అట్లా చేస్ చిన్న ఏ చూసంటే
ఆ
నేను అత్త బయటే ఉన్నాం ఏం చూసింద్లేదు అంటే పైరు చేసే చూసినాము మామ్ముల్ల అన్నం చేసుకొని వచ్చేదానికి పడతారు కదా అది చూసినాం అంతే
అ
మళ్ళీ లోపల పూజరు వచ్చినాక పూజ చేపించి అంతా చేస్తదేం చూడలేదు
ఆఓహ
మామలు అందరు పోయినారు నేను మా అత్తను ఈశ్వరమ్మ సడ ఆమె పోయినలేదు మమ్ ఎరుమ అందురు పాయింటే
అ పోయినరకు వంట బొట్టు పెట్టించుకొని అది నల్ల నువ్వులుదేను కొబ్బరి ఇస్తారంటే అది తినేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది అందరు కలుసుకున్నట్ల అని అంటారు